హలో ఆ ఇప్పుడు గుత్తోంకాయ ఎలా చేయాలో చెప్పు
ఆ
నిదానంగా చెప్పే కంగారు ఏం లేదు గుత్తోంకాయ ఎలా చేయాలని చెప్పు
ఉల్లిపాయ పచ్చి మిర్చీ ఏ
ఆ
ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేేసి అల్లం వెల్లుల్లి పాయ పేస్ట్
ఊమ్
ఆ ధనియాల పొడి జీలకర పొడి గరం మసాలా
ఆ
పొడి ఏసీ కారం ఉప్పు పసుపు
ఊమ్
అన్నీ అందులో కలిపేసి ఈ వంకాయ కోసి అందులో ఎయ్యాలి
ఓకే
అందులో వేసి నూనె లో వేయల్న
ఉమ్
స్లో గా మగ్గించుకుంటా ఆ కొత్తిమీర పైన
ఆహా
వేసుకోవాలి
అలా జరుగుతుంద అన్నమాట ఊమ్
వంకాయలు ఉన్నాయా
గుత్తోంకాయ లా తెలిదు ఉన్నాయేమో వండలేదుగా ఉంటాయి అనుకుంట తెల్ల వంకాయలు
అయేనా బానే ఉంటాయి అవి కూడా మ అయితే అలాగే చేస్తాం
ఏవో నంతేమట్ల
అహా
హు వంకాయ ఫిష్ యాపేసగా ప్రజెంట్
అహా
హుహు తినచ్చు ఎమ్ కాదులే కానీ అని ఎందుకులే అంటాన అట్లా
మానేస్తేనే మంచిది మల్లా ఏమైనా ఎందుకు తేడా కో అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఎప్పుడన్నా ఒకసారి తినచ్చులే
తినచ్చులా
అహా అది మానేస్తను
అది అహా ఓహో కోడలు కొడుకు పంచుతున్నారా కాడ్లు
ఆ అలాగే పంపిస్తున్నారు మరి గాలే అలే పంపింస్తునారు కాళ్ళు నొప్పులు నాకు అమ్మ నేను తిరుగుతా వాలే అంతా ఎళ్ళమా మము
ఆ
చుడు వీళ్ళు అందరు ఇదే ఎలా అంటుంది ఏ మీ కోడల్ తో చేపించ్చుకో ఒక రోజు ముందు వస్తానులే నా జర్నీ సరే ఇది జరిగినట్టు గా ఏదోదో అంటుందమ్మా
ఆ
ఏందీ ఇప్ప
ఆ
అంటే మరి వాళ్ళదే చెయ్యాలి వాళ్లే వద్దు అన్నారు రమ్మని చెప్పాం మా రాకపోతే మనం ఏం చేస్తాము వచ్చి వండమను
ఆ
ఉ
అహా
అలా అంటే అబ్బో అంట్టున్నారంటే
ఆ
ఇలా అందరూ ఫోన్ చేసిందంట
ఆ
హైదరాబాద్ లో ఉండలా అందరికి
ఆహా
అబ్బా అంటున్నారా అంట
వద్దు అంటున్నారా
అబ్బో అంట్టున్నారు అంట
ఆ
ఆ ఎందుగుర వస్తారా టైం కు అందరు
దూరారె పలేదాలే
అదే ఏదో మెహందీ కమ్మా ఏదో గో గోరింటాకులు ఏదో తారంట ఆ ఏదో మరి ఏదో చెప్తున్నారు ఆట ఇ చెప్ చాలే నువ్వు నువ్వు వచ్చి ఏమో ఒక రోజు చీర వేసుకొని
ఆ
అని అది
ఆ
మా ఆ రోజే తెల్లారుజామున ముహూర్తం రాక
ఆ
ఆ పా మళ్ళీ ము మూడింటికి ఇప్పుడ మాన అదే పసుపు అవి రాతారు కదా అ అదే మ అక్కడ మండపం దగ్గరికి వెళ్ళాలి
ఆహా
ఉ నైట్ పెళ్లి మళ్ళీ
అదే మెహందీలు అంటే అప్పుడు అన్నకి చేసారు కాదా దా అల్ లాగా అందరికి పిల్లలందరికి మెహందీ పెట్టిస్ స్తారు ఆ అప్పుడు నన్ను పిలిస్తే నేను ఎల్లలేదు
ఆహా
నన్ను రమ్మన్నారు గా ఎలాలే
ఉహూ
ఆ అంటే వాళ్ళ ఏం ఫోన్ చేయలేదు లే గానీ తీసుకురామని నీకు చెప్పినట్ ట్టున్నారు
ఆ
కానీ నేను రాలే అప్పుడు ఉ
అదే ఫోన్ జేత అప్పుడు ఫోన్ చేసినప్పుడు
అప్పుడు చూడచ్చు లే
మ్ ఏమో లాస్ట్ గాదా వన్నా
అయితే లాస్ట్ పెళ్లి కాదా ఇది ఏ ఉంటానే సరే ఉంటా
ఊ సరే ఉ
నూకాలమ్మ గుడి అయి కనకమాలక్ష్మమి గుడి ఇయి ఉంది కాదా అక్కడ అనుకున్నా అలా పసుపు చీర అది పెట్టేసి దడం పెట్టి
ఆ
అంటే వాళ్ళ ఇల్లు అంటే అది ఫోన్ జేతే అదేంటి ఇక్కడ వరకు వచ్చి రాకపోవడం ఏంటి రా అని అంటే అడ్రస్ చెప్తే వచ్చి వెళ్లము
ఊ
వెళ్ళ ఇంక చెప్పేసి వచ్చాను ఇంకెక్కడికి వెెళ్ళా అందరికి ఫోన్లో జేప్తే
ఆ
ఉన్నారు డాక్క ఒకరితే అక్కడ ఇం ఎవరు లేరు ఫోన్ జేతే
ఉ
అదేలేే ఊ అదేలే ముందు ఊర్లు ఇచ్చుకుంటే తర్వాత ఇక్కడ వాళ్ళ అందరికి ఇవ్వ స్లాదేవ్ కాడ్లు ఉమ్ ఉండండయితే
చలా చెపుకుంట వెళ్ళిపోతది
ఆ
అన్నీ తెసుల వంగ ఏన్నితే
అదే ఉం
మొత్తానికి పెళ్ళ అయిపోతే ఇంక అయిపోయిదంటే అందరవి
డులు వాళ్లందరివి అయిపోయినట్ట
అదే ఇంకాలి పిల్లలవే వస్తాయేమో
అ
అంతే ఇంకా వా పిల్లలుంటే ఇప్పుడు కాదులే ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలిగా అ స్కూల్ సేగా సాదివేది జనాలా అందరు ఏముంది పోని ఆ
మెచ్యూర్ ఫంక్షన్లు కూడా అయి
ఆ అదే మెచ్యూర్ ఫంక్షన్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి కొంతమందివి ఆ ఆ అదే బజ్జున్నాడు అలిసిపోయి
అప్పుడ పడుకును పోయాడ ఎంత చిటుకున పడు కోను పోతాడు
నిద్రకే ఆడు ఒక్కసారి నిద్రకే ఏడుస్తాడు
ఆ
ఉమ్ వాళ్ళ వారు అలువారు అదే అన్నారు నిన్న బావగారు నేనున్నప్పుడు రెండు సార్లు పడుకుంటాడు అదేంటి నేను లేకపోతే పొడుకోడు అంటా ఎందు పొడుకోడు పొడు కుంటాడు వాడికి నిద్దరు రావాలి ఎవరన్న ఉంటే ఆటలాడితే ఎక్కువ ఆటయ ఆడతాడు నిద్దర ధ్యాస రాదప్పుడు ఆడికి అసలైతే ము న్న ఏబీసిడీలువే ఆడాడు చాలా సేపు పొడుకలా అసలు పడుకోబట్టినా పడుకో లేదాడు కళ్ళ ముందు కళ్ళు ఇల్లా ఇలా ఇల్ల అది నలిపేసుకుంటేనే నిద్రపోయినంట అప్పుడు
ఆ
ఉమ్
ఎందుకు పైకెళ్ళారు
ఆ
పైకి తీసుకెళ్ళారా
ఎవరిని
ఆ
ఎవరిని
బుడ్డోడు బుడనే
ఎక్కడకి తీసుకెళ్ళల
నయిన ప్యాంట్ వెయ్యమన్నది కదా
ఆమ ఆహా పైకి తీసుకెళ్ళడానికి అనుకుంటా తీసుకెళ్ల ల ఈవ స్వాత అక్క అడిగిందిలే
ఆ
ఆ ప్యాంటే వేసుకురా బేటా అనుకని అంటుంది
అ
తీసుకెళ్లాల తీసుకొచ్చేసింది మళ్ళీది వెళ్ళలి కాసేపు బయట నుంచని వచ్చేసింది ఉం అ
అంత వరకు రాలే ఇంక పదకొండున్నర అయిపోయింద
పదకొండున్నర అయిందా ఆ అవుతుంది
అంటే ఎప్పుడు చేస్తాను
వంట చేస్తుంది ఉల్లిపాయలు కట్ చేస్తుంది ఊమ్ రేపే గా శ్రీరామ నవమి
రేపేనా
రేపే అదేంటి రేపేనా రేపే ఇరవై ఏడు శుక్రవారం
ఆ అదేలే ఇవాళ కడిగిస్తాలే అన్నీ ఇన్నో మొత్తం లో ఆ చుట్టూ అన్ని క మెట్లు అన్ని కడిగి తడిగుడ్డలు ఏ సేసాన
ఆ
గ వడపప్పు బెయ్యప్ప్ పిండి తెచ్చుకోవాల సాయంత్రం ఎల్లి
ఊమ్
ఆకొబ్బరి కాయ అరటిపండు ఉమ్ వడపప్పు పెసర్లు సందకాడే తెచ్చుకుంటె
ష్ ఇక్కడ ఏమి లేదు అయిపోయినట్టన్నీ పండగ
అన్ని పండలు అట్టనే
ఇగ రెండు నెల్లు ఏం ఉండవు పండగలు
ఈ రెండు మూడు నెలలు ఏముండవుగా ఇంగ మళ్ళీ ఆగస్టు వర్లక్ష్ మీ వతం అయ్యే స్టార్ట్ అవ్తాయ్ మళ్ళీ ఇంగ ఇప్పుడప్పుడే ఏమి లేవు మే మావ్ డికాయలు తిని ఆస్వాదించడమే
ఏం రాలేదమ్మా ప్రస్తుతానికి దిగలేదు
ఆహా దిగలేదు చెప్తున్నా
ఆ మార్చి లో ఎన్టీవో అసలు ఇయర్స్ మన కుంటు రోడ్లు కనపడేవి అసలు కనపడట్ల
ఇంక అప్పుడే మొన్నే గా ఉగాది అయింది
ఈ పాటికి దిగాలే గానిఉంటాయా ఆరా
ఉమ్ ఏమో మరి
సర్ సర్ సరేలే
ఆ
నిదానంగా తెచ్చేత్తారు పెడతారు చాలా మిస్ అయిపోతున్నా నేను అసలే ఎదురు చూసే సీజనే ఇది
మనకే బాగుంటాయి అక్కడ ఏం బాగో వ్
చీ ఇక్కడ బాగోవు అస్సలు
ఉమ్
ఆ లాస్ట్ ఇయర్ అప్పుడు వచ్చినప్పుడు తింటమే తినబుద్ధి కాలే అయి వో జినల్లే అంటారు గాని మనకు తన బుద్ధి కాళ్ళు ఇక్కడ ఆంటీ వాళ్ళు అడిగారు నుజూవీడు వెళ్తే అదే వేరే ఊరు వెళ్తే తెమ్మని వస్తే ఈ పక్కింటా ఆంటీ వాళ్ళు అడుగుతున్నారు
ఉమ్
ఆ ఏళ్తే తీసుకొస్తామ అని చెప్పారు
ఊ
ఉమ్
ఆ
ఎల్లో ఉంటాయా
ఆ అదే వారి ఉండు
ఆ